ఏం లేదండి ఏం లేదా అండీ మా అబ్బాయిని ఆడిపిస్తూ ఉన్నా
మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్ పున్ మీ వైపు చూస్తూ కూర్చున్నారా
లేదండీ ఇప్పుడే ఆడుకుంటున్నాడు తన అంతట తాను మీ కాళ్ళు ఆగానే
నేన్ మొన్న మీ అబ్బాయి ఫోటో ఒకటి చుసాను మెడల అంకర బోయాయి ఎందుకలా
మా తసి చిన్న పిల్లలు కదా అండి సిక్స్ మంత్స్ ఓల్డ్ మా బేబీ
ఉహు ఇంకా మరి చెప్పండి
మీరే చెప్పాలి ఈ ప్రజెంట్ జనరేషన్ లో ఉన్నా పరిస్థితుల గురించి ఏమంటరు
ఏముందండీ ఇప్పుడు చూస్తుంటే పిల్లలు ఇంత గోరంగ అప్డేట్ అయిపోయారు ఏందని అనిపిస్తు
అవును మాకు టెన్త్ క్లాస్ లో నేర్చుకున్న ఆ సబ్జెక్ట్ గుడా ఇ ఇప్పుడు థర్డ్ గ్లాస్ లో బె ట్టెస్తున్నారు సిలబస్
సిలబస్ ఉండేదిప్పుడు చిన్న పిల్లలకే సిబిఎస్ఈ సిలబస్ పెడుతున్నారు
అవును సిబిఎస్ సిలబస్ బెట్టడం వల్ల వాళ్ళ బుక్స్ దప్ప గేమ్సే ఆడతలేరు ఇంటి నుంచి బయటకే వస్తలేరు మనం
అవును అంతే గదా అదె ఫిఫ్త్ క్లాసోళ్లకి కీ ఇప్పుడు అన్ని నాలెడ్జ్ ఉంటాంది మాకు తెంత్ క్లాస్ లో ఉన్న నాలెడ్జ్ ఫిఫ్త్ క్లాసోళ్లకి ఉంటాంది అవునూ
నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయినప్పుడు నేర్చుకున్నా ఎల్లేవెన్స్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ అబ్బాయ్ చేప్తున్నాడు
లేం కన్ మంచిదే గదా మీరేమంటర్ మరి మీకేమనిపిస్తుంది దీన్ని చూస్తుంటే ఇప్పుడు ఫస్ట్ అబ్బాయే కాని మిగతా అంటే జనరేషన్ మారుతుంది గదా అందరు అప్డేట్ అవ్వాలనేది నా ఒపీనియన్ ఆ పది మ మందితో పాటు అ నలభై మంది గూడా రన్నింగ చేయాలనీ నా ఒపీనియన్ అంటే మరిప్పుడు సిలబస్ ని అయితే మార్చలేం గదండి మనం గూడ కరెక్టే పిల్లలు బాగా స్ట్రెస్ అయిపోయి ఈ మధ్య ఎక్కువ అంటే వాళ్ళకు వాళ్ళకి ఖాళీ సమయం గూడా దొరకట్లేదు కదా మాట్లాడ్డానికి
టీచర్ ఇచ్చిన వర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఫిజికల్ ఫనిష్మెంట్ అట్లా వాళ్ళ ఆ ఫిజికల్ బాడీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది
అవును కరెక్టే గా ప్రభుత్వంనీ ఇది ప్రభుత్వం మార్చాల్సిన వ్యవస్థ గదా మనం జస్ట్ దాని ఫాలో అవుతున్నాం
అవును మనం ఫాలో అవ్వకుండా ఏదైనా చేయాలి మనం మన వంతు ప్రయత్నం మనం చేస్తే
ఆ అంటే మనం మన పిల్లల్తోని మంచిగుండాలి వాళ్ళతో సమయం గడపాలి కాసేపు కసరత్తు మ ఫుల్లు పనిష్మెంటు అది మనం టీచర్లతో గూడా మాట్లాడి మనం మాట్లాడితే సిలబస్ గూడా వాళ్ళు తక్కువ జెప్తారు
సిలబస్ ఓకే అండి హోమ్ వర్క్ గూడా అంతగనం ఇయ్యాల్సిన
ఆ అంటే వాళ్ళకిప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో ఎలా అయింది అంటే ర్యాంక్ లు రావాలి మా స్కూల్కే ర్యాంకులు రావాలి అన్నట్టు వాళ్ళకి అయిపొయిందండి కరెక్టే ఏదన్న బుక్ నుండి బయట సిలబస్ అడుగుతే వాళ్ళు అసలు దానికి ఆన్సర్ గూడా చెప్పలేకవోతున్నరు అదే మనకు ఇట్లా లేకుండే ఒకప్పుడు మనకు బయట ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండేది వాళ్ళకి మెడికల్ యాక్టివిటీ ఉంటలేదు ఫిజికల్ యాక్టివిటీ ఉంటలేదు మనకు అప్పుడు సపరేట్ గా పీటిస్ పి పీరియడ్ అని ఉండేది ఇప్పుడు పిల్లలకి పీటీ పీరియడ్ కూడా మ్యాథ్స్ తీసుకుంటున్నారు
పీరియడ్ లో కూడా మా మా సిలబస్ అయిపోలేదు మా సిలబస్ అయిపోలేదని టీచర్లు పోటీ పడి మరి వాళ్ళకి క్లాస్సేస్ ఏ చెప్తారు ఇంకా చాలా ప్రైవేట్ స్కూల్ చూస్తే అసలు గ్రౌండే లేదు
వికాసం కన్నా జస్ట్ మాకు ర్యాంకులు రావాలి అన్నట్టు అయిపోయింది
స్కూల్స్ కూడా ఒక బిజినెస్ అయిపోయింది ఇప్పుడు
స్కూల్స్ అని కాదండి ప్రతిదీ బిజినెస్ అయిపోయింది ఇగా దేని గురించి అని మాట్లాడదాం చెప్పండి
అవును ప్రతిదీ బిజినెస్ అయిపోయిందండి ఈ ప్రపంచంలో బతకడమా కూడా చాలా కష్టం అయిపో పోతుంది
మ్ ఖర్చులు పెరిగిపోతున్నాయి పోటీ ప్రపంచం లాగా అయిపోయింది పరుగెట్టడం ఒకటే మన పని
అవును మనకే మనకే మన పిల్లలతో మాట్లాడే టైం ఉండదు లేదు మన జాబు మన ఇల్లు పని
మ్ అంటే ఈ మధ్య ఎట్లా అంటే భార్య భర్త ఇద్దరు సంపాదిస్తారు నే ఇల్లు గడుస్తుందనే పరిస్థితి వచ్చింది అదే అండి ఫీజు లని బట్టలని ప్రతిది రేట్లు పెరిగిపోయినాయి
అంటే భయపడుతున్నారు చాలా మంది
ఊ మ్ ఏ బట్ కానీ మనం ప్రపంచంతోనే వెళ్ళాలి ఇక్కడ ఆగిపోతే మనం వెనుకనే ఉండిపోతాం కదా మన పిల్లలు వెన్
అందుకనే అందరూ సదురుకుంటూ సాగిపోతూ ఉన్నారు అందుకనే అందరూ సర్దుకుంటూ వాళ్ళ జీవితాన్ని
మ్ అంతేగాని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆదివారం అయితే అన్ అందరికి ఎలాగో సెలవు ఉంటుంది ఆ రోజు కూడా ఫోన్ లు పట్టుకోకుండా అట్లీస్ట్ ఆ రోజు అయినా అందరితో గడపాలి
చదవడం లేదంటే ఎవరైనా చుట్టాల వాళ్ళ ఇంటి
హ్మ్! ఇప్పుడు పిల్లలకి ఏంటంటే బంధువులు ఎవరు? ఎవరు ఏమని పిలవాలని కూడా అర్థం అవ్వట్లేదు. మనం ఏం చేయాలి ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు అందరం. ఇంటికి తీసుకెళ్లాలి. అదేకదా వాళ్ల కసలు కి నాలెడ్జ్ కూడా ఉండట్లే ఆడుకోవడం ఈ పెయింటింగ్స్ వేయడం అలాంటివి కూడా రావట్లే
ట్ల చిన్న చిన్నవి కూడా మేడం గుడ్డేయ్యాలని అచ్చుకాయదాలేసి అ చూపిస్తున్నారు లేదంటే పేరెంట్స్ తోనే, ఏపీయడం. ఇంకా కొంతమంది మ అది అవును. అంటే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్.
ఇక దాని వల్ల పిల్లలు ఏమ అకుంటున్నారు మేము బానే చదువుతున్నాం టీచర్ కూడా వెరీ గుడ్ వేసింది అనుకుంటారు.
అవునా?
మా ఊర్లో ఉన్నారంండి ఇలానే ఉన్నారు మా ఇంటి పక్కనే ఉంటారు. అడి క ఈ మధ్య అన్నీ సులభం అయిపోయాయి ఫోన్ అదే కదా ఫోన్లు వచ్చాక ప్రతి ప్రతిదీ ఈజీ అయిపోయింది గూగుల్లో కొట్టడం రాసేయడం సృజనాత్మకత ఎక్కడ ఉంటుంది చెప్పండి.
ఉండడం లేదు ఫోన్ అనేది అసలు బ్యాన్ చేయాలి పిల్లలకి.
అంటే అది మనం వాడుకునేదట్టు మనం మంచి విషయాలకు వాడుకుంటే బానే ఉంటుంది. దానివల్ల చాలా పనులు ఈజీ అయిపోయాయి కదా. ప్రతి దానికి బ్యాంక్ వరకు వెళ్ళకున్ అన్ని ఫోన్ లోనే అయిపోతున్నాయి.
పోతున్నాయి కానీ.
అది మనం వాడుకునే దాన్ని బట్టి ఇప్పుడు సోషల్ మీడియా అంటారు. అందులో కూడా మనం మంచి నేర్చుకోవచ్చు చెడు నేర్చుకోవచ్చు.
వు ఎ
అడ ఉంటుందని నాకు అనిపిస్తుంది మరి.
నిజమే చెప్తారు.
నిజమే చెప్తానండి నేను నిజమే చెప్తాను. ఇ ఇంకా మరి ఇంట్లో పనులు అయిపోయా. ఏ ర బ స్యష అంటే సొల్యూషన్ దొరకట్లే అని పనులు మానేసి చూస్తుంటే పిల్లలు ఎండుతారు కదండి మీ ఆలోచనలు ఎక్కువైపోతే పిల్లలతో సమయం ఇట్లా గడుపుతారండీ. ఆలోచించే గట్లే గడపొచ్చు గదా. మీ బా బారు నల స్కూల్ కళ్తున్నాడు. హా పాప స్కూల్కి వెళ్ళిందా మరి ఈ రోజు ఉ హూ అవునా? మంచి మరి రోజు మీరు మీ పాపతో గడపకుండా నాతో ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు. పాప మంచి విషయం అండి అలా పంపియాలి. అప్పుడే వాళ్లు కొంచెం బయట ప్రపంచం తెలుస్తాది.
ఆ కానీ వాళ్ళ నాన్నమ్మ ఒక్కతే ఉంటదండి అక్కడ లేదు అసలు ఆమె. ఎట్లా అంటే ఆమెకు తెలవదు అసలు ఈ పాపనే అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా దగ్గర వెయలేము వ నానమ్మయి ఊడి వాళ్ళే ఇట్లా తయారైతే పిల్లలు ఎట్లా అసలు ఒక రోజు చూడలేదు ఎప్పుడు కూడా ఈ పాపని మా ఇంటికి రాని అడగదు ఏదైనా తెలియధు
అంటే వాళ్ళకు ఉంటారు కదండి కొంతమంది ఇష్టం ఉంటారు కొంతమంది ఇష్టం ఉండారు మరి మీ పాప అంటే ఇష్టం లేదనుకుంటా మీ పాప కూడా బాగా తిడుతంది అనుకుంటా న అందుకే ఇష్టం లేద అనుకుంటాను
ఇ వాళ్ళక ఏమైనా అవసరం ఉంటే వెళ్ళి ఇచ్చేసి వస్తుది అంతే వాళ్ళ అవసరానికి రమ్మనేసి
మీరు కూడా పంపయద్దండి మరి అలాంటప్పుడు మంచి వాళ్ళ దగ్గరకి పంపయాలంతే మరి అనుకుంతరు కథ మరి మీ అత్తయ్య గారు ఏమంటున్నారు బాగున్నారా
మా అంతయ్య గారు బాగానే ఉంటారండి ఎమావుతుంధి ఈ మధ్య ఆ హాస్పిటల్ ఇల్న కూడా ఆమెగ సెట్ గారు ఇంటి దగర ఆరేబ్బి తోనయిదనే సెట్ యి
అంటే రోజ వచ్చి చూదిలుయ్యాలా అండి మరి
హు ఆ రోజు
మాట్యి మాట అంటే మరి మీ ఆయన జీతం మొత్తం ఇట్లా ఇంజెక్షన్స్కి అయిపోతాయి కదండి మీకు ఏం బాగా అనిపయర్లేదు
ఏం చేస్తావా అండి ఇప్పుడు కన్నా తల్లిని చూసుకోకపోతే మనం మనం ఎందుకు అసలు అందుకనే ఇంకా మేము అసలు మా పిల్లల పరిస్థితి ఎట్లా ఏ స్కూల్ జాయిన్ చేయాలి ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది మాకు మేము ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి
ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కన్నతల్ని చేసుకుంటే మీ పిల్లలు వాళ్ళ చిన్నప్పడు నుండడి వాళ్ళ తల్లుని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది
అవునండి అందుకనే ఆలోచించాల్సి వస్తుంది
అదే మరి చూసుకో కదా చెప్పండి మీ ఆయనకి కూడా
మా ఆయన బడ్జెట్ పెంచేలాగా ఏదైనా ఇంకా ఏదైనా బిజినెస్ ఏమని చెప్తు నాక
నది కూడా ఇంకా ఆలోచిస్తున్నారా అండి అన్నిటి గురించి ఆలోచిస్త ఆలోచిస్త ఆ అది కూడా కరెక్ట్ కానీ కొంచం ఇంజక్ష్ ఎందుకు డబ్బులు తగ్గిస్తే నాకు తెలుసు మీరు డబ్బులు కూడా పెట్టుకోవచ్చ అని నాకు అనిపిస్తుంది చేసుకోలేదు అంటే అది కూడా కరెక్టే కాని మరి దాని కేద్ ఉమ్ ఓ చాలా బాధపడతా ఎమోషనల్ అవుతున్నట్టున్నారు తర్వాత మాట్లాడతానండి మరి బాయ్
ఇ తర్వాత ఓకే అండి బాయ్